హలో హా నమస్తే అండి
నమస్తే బావున్నరా అండి
ఆ బాగున్ బాగున్నానండి మీరు
ఆ బాగున్నాం
ఏం జేస్తున్నారండి మరె
ఏం లేదు ఖళీగనే ఉండే హా ఇంక అయిపోయిందా పని
ఆ అయిపోయిందండి
ఉమ్ హ్ ఇంకా హా అయిపోయింది ఇప్పుడే జస్ట్ ఇట్లా కూర్చున్నాం
ఒహొ
ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిందా
అయిపోయిందండి ఆఫ్టర్నూన్ లంచ్
ఓహో ఏం తిన్నారు మరి ఈరోజు స్పెషల్
స్పెషల్ అంట్నేది ఏం లేదండి బీరకాయ పప్పు చేసినా అండి
ఓహో
హ్మ్
ఇంకా మరి మీరు మొహరం పండుగ జరుపుకుంటరా
ఆ జరుపుకుంటాం మీరు జరుపుకుంటరా
హా జరుపుకుంటాం చేసారా మరి ఈ రోజు సెవెన్ డేస్
లేదండి అంటే ఆ మా మమ్మీ వాళ్ళు జేస్తరు మా అత్ త్తమ్మ వాళ్ళు నైన్త్ డే జేస్తరన్నట్టు
ఉమ్ హ్ మ్యారిడ మీరు
అవునండి
ఓకే ఓకే ఇంకా మరి ఈవినింగ్ ఏం చెయాలనుకుంటుంరు ఏం ప్రిపేర్ అవుతుంరు మరి డిన్నర్ కి
ఆ డిన్నర్ కి అండి మేం తేజ్ కూరగాయ ఉన్నది చిక్కుడుగాయ వండాలి ఇగ
అవునా ఎందుకో మీరు మొహరం అంటే నడుస్తుంది గదా నీస్ తింటరా లేకపోత్
లేదండి తినం తినం
అవునా ఎన్ని డేస్ నైన్ డేస టెన్ డేసా
టెన్ డేస్ అండి అప్పట్నుంచినం
అవును
ఊమ్
అవునా
మీరు
అహా మేము సెవెన్ డేస్ ఈ రోజ్నుంచి తినం ఆ ఈ రోజు నుంచి తినం అంతేగా
ఈ రోజు చేస్తరా మరి పండుగా
హా చేసాం ఈరోజు షర్బత్ చేసింది మా మమ్మీ
ఓ ఓన్లీ షర్బత్ చేస్తారా ఇట్ల
లేదు లేదు నైన్ డేస్ కి చేస్తం అది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
పలుది షర్బత్ ఇంకా మీరు దేమ్ది చేస్తరు
ఆ బెల్లం బెల్లంది కూడ చేస్తం మీ మేము పాలతో చేస్తం అన్నట్టు
ఓకే
ఓ
అవునా రెండు కూడా హా
ఇంకా చెప్పండి
ఇంకా ఏం చేస్తున్నరు అందరూ
ఏం లేదండి ఊర్కెనే ఉన్నాం ఇగ
ఆహా
ఇంకా ఏం తిన్నారు మరి ఈ రోజు స్పెషల్
ఈ రోజు మేము అది గోబీ ఇంకా పప్పు చార్ గోబు ఫ్రై పప్పుచారు చేసింది ఈ రోజు మా మమ్మీ
అవునా
అవును ఇంక మీ సైడ్ వర్షం వస్తుందా
లేదండి వర్షం రావడం లేదు
ఉంహుం
ఓన్లీ వెదర్ అయితే కూల్ ఉన్నది
అవునా
ఊమ్
సేమ్ ఇటు కూడా
ఆహా వెదర్ ఐతే నైట్ అచ్చిందండి వర్షం ఫుల్లు
అవునా
అవును ఇప్పుడు లేదు వర్షం
అవునా మీ వాయిస్ బ్రేక్ అవుతుంది
అవునా
హు
ఉ చెప్పండి ఇప్పుడు
హ ఇప్పుడు ఓకే
ఓకే
ఇంకా మరి ఏం చేస్తుండ్రు, మార్నింగ్ ఏం చేసారు టిఫిన్ మరి ఈ రోజు.
ఈ రోజు అండి మార్నింగ్ రొట్టెలు చేసినా అండి రొట్టెలు చేసినా ఆలుగడ్డ కర్రీ జేస్ నా
అవునా ఓకే మీకు ఏ కర్రీ అంటే ఇష్టం అన్
నాకు టమాట అంటే ఇష్టం అండి
ఏంటి
మాట
అవును తమాట్
టమాటో టమాటో ఉ తొందరగా అయిపోతది ఇంకా చేసేటప్పుడు టైం తీసుకోదు. పుల్ల పుల్లగా మంచిగా ఉంటుది
అవును అవునా
మాడవదు
హా హా హు ఓకే నాకా
ఉమ్
నాకు చపాతి పన్నీర్ బాగా ఇష్టం అండి
అవునా ఇట్టమ్తో తింటారా పల్లి ఇష్టమై గల్పు నాన్ వెజ్ తినన్
ఫణి వెయిటింగ్ నాన్ వెజ్ తింటా నాన్ వెజ్లో చికెన్ బిర్యానీ ఇష్టం. కాకపోతే ఇవి చాలా ఇష్టం బయట నుంచి అంటే పన్నీర్ చపాతి బాగా బయట నుంచి ఆ
పన్నీర్ అనేది ఏమంటే హెల్దీ ఫుడ్ కూడా పాలతో తయారయిద్ది కదా
ఆహా మీరు తింటారా అది పన్నీర్
ఏలట్టు మీకు
ఆహా అలా ఏం లేదు గాని జస్ట్ పన్నీర్ చపానీ అంటే వీక్లో ఒక సారి తింటాం ఉ
ఇంకా ఏంటి చెప్పండి చికెన్ బిర్యానీ ఇష్టమన్నారు మరి చేసేది విధానమస్
నాకు రాదండి నేను చెయ్యలేము ఇప్పటి వరకు అయితే మరి. మా మమ్మీ చేస్తాది నేను తింటా అహహ
ఓహో తినేది అంటే మీకు తినడం వచ్చు వండడం రాద్
ఆ రాదు రుచులు అంటే చూడుమంటే రుచులు బాగా చూస్తా కాకపోతే వండండి అన్ టే నా వల్ల కాదు నేర్చుకున్ టే ఇంట్లో వాళ్ళేమ్ చేస్తరంటే చెయ్యండి అనేసి ఎవరన్నా ఆస్ తే ముంద్ దొబ్బుతారు అందుకోసమే ఇప్పుడు నేర్సుకుంటాలేయం
అవును మీ మాటైతే కరె క్టే ఉన్నది గాని ఆడపిల్ల అంటే వంటకాలన్ని రావడం అది ఏమంటే మంచిదన్నట్టు
అహా నేను అంటే ఇది చేస్తా అంటే అది చేసి చూపెడతా కాకపోతే కొంచెం టైం బడద వీక్ లో నేర్చుకుంటా
ఆహా
కాకబోతే ఇప్పుడెందుకు అనేసి సైలెంటు వున్నా లేకపొతే నేర్సుకునే దాన్ని ఇగ ఎవ్వు ఎవరైనా వస్తే మా మమ్మీ నువ్ వ్వే చెయ్యు అన్ అంటది
ఊహూ అట్లనీ నేర్చుకోయాన్
ఆ అట్లా ఇప్పుడు రాకపోతే అది రాదు కదా అనేసి సైలెంటుంటది వస్తే దొబ్బుతరు అట్ల మీకు వచ్చు గదా
జిగానే ఉన్నది
ఆ నాదిమ్మగ్ బాగా పన్ జేస్తది మైండ్ తో
ఓహో ష్ బీ బీషార్ప్ అన్నట్టుంది
ఊ పెద్దుళ్ళ్ అట్లనే అంటార్ గదా
ఆ చార్ప్తుండాలండి ఈ కాలంలో
ఇంకా మరి ఇహంతే షార్పైతే ఏం లేను గాని ఇంకా చెప్పాలి మీదే
లేదు షార్పే ఉండాలి ఎందుకంటే నాకంటే వర్షాకాలం అంటెనే ఇష్టం
అబ్బా వర్షాకాలమ ఎందుకు అట్లా మరి
వర్షాకాలంలో మంచిగా వర్షం వస్తుంటే అది ఇంట్లో మంచిగా వేడివేడి పకోడీ మిర్సీలు ఇంట్లో మంచిగా దినుకుంటూ వర్షాన్ని ఎంజా ఎంజాయ్ చేయాలంటే ఇష్టం నాకు
ఓహో అట్లనా
ఉ వేడి వేడి
అడిగి వర్షం మరి వడ్డది వర్షాలు పడుతున్నాయ్ గదా మరి మీరు ఏమన్నా చేస్తుండ్రా లేదా ఇంట్లో
లేదు లేదు ఇప్పుడైతే చెయ్యను ఎందుకంటే మోహరం గదా మొహరం అయినంకా ఆ చేస్తా అన్నది ఇగ నైటొచ్చింది గదా అండి వర్షం ఫుల్లు
అవును
ఆ ఇగ అప్పుడే ఏం జెయ్యలే మార్నింగ్ టైమ్ లో మార్నింగ్ ఆఫ్ ఫ్టర్నూన్ టైం లో వస్తది గదా వర్షం ఆ టైం లో అయితే ఖచ్చితంగ జేస్ స్తా ఇంట్లో ఏదో ఒక్కటి
అవునా అండా బజ్జీలు కూడా బ్వాం
ఆ అండా బజ్జీలు గూడా ఊ అవన్నీ జేసుకుంటూ తి నాలి
అవును
అవ్ ఫుల్లు ఏమంటే ఎంటర్టైన్మెంట్ అనిపిస్తది వర్షం అ వ అస్తుంది వేడి వేడి మ ఉంటద న్నడు
అవును ఆ టేము వర్షం ఈ టెమొ మైండ్ మా లోపు వర్షం పడుతుంది
అ
నిజమే
కండి మీకే కా లం ఇష్టం అండి
నాకా అంటే చలికాలం బానే ఉంటది కాక్ కాపోతే ఇగా చలి బాగా పెడుతది కొడుతుదా చిలి బాగా వేస్తదియా
అండి ఓహో చలీ బాగా వే సలి ఊడు పురుగాల లే వ్వలేము ఉ ఉల్లు వ చేసుకోవాలి తప్పా చూస్తేనే భయమయితది
అవును వర్షాకాలంలో ఎటు వెళ్ళరాదు స్వెటర్స్ వేసుకోని తిరగాలి ఏటైనా తిరుగుతే ఊమ్ బయటికి వయ్ ఆ బై టికి వెళ్ళరాను మొత్తం
చాలా ఏమంటే పెద్ మంచి షయాలు చెప్పారు మంచి యై
ఔ
ఓకే ధన్యవాదాలండి
ఓకే అండి బాయ్